స్తాంద వినిపిస్థంది పక్కకు సౌండ్ వస్తా ఉందినిది
ఇప్పుడు
ఆ ఇప్పుడు రాలేదు చెప్పు
రుద్ద
మ్ బాగున్నామ్మా నువ్ బాగున్నావా
తిన్నారా
ఆ తిని పనుకోని ఉన్నాను ఖాళీగా
జాబ్కి వెళ్ళలేదా ఈ రోజు
ఈ రోజు లీవ్ రా ఓటీ ఓటీ చేసుకోవచ్చు నేను పోలేదు
ఎం తిన్నరక్క టిఫిన్
మార్నింగ్ ఇది పులి హోరా చేేసింటీ నువ్వు
ఇంకా రగి దోసలు చట్నీ
రాగి దోసనా ఆవున్లే అంటే రాగి పిండి అప్పుడే కలుపుకుంటారా కలిపి పెట్టుకొని ఉంటాముని అయితే
మేము ఫస్ట్ టైం మేము ఆడిచ్చుకొచ్చింటిమి
అవున్లే
ఇంగ ఆడించుకొచ్చిండేదే కదా అన్నట్టు ఇంకా కలిపి నీరు పోసి కొంచెం
మొబైల్ సరి పెట్టుకోలేదేమో వాయిసు పెద్దగా వస్తది మళ్ళీ చిన్నగా అయిపోతాంది
అనక్క ఒక్కేసాటే పెట్నా ఫోన్ ఎడ్ ఫోన్ పెట్టుకున్నాను
అవునా అదే వాయిస్సు పెద్దగా వచ్చి మళ్ళీ చిన్నగా అయిపోతా ఉంటే
ఒక్కొక్కసారి ఏం అక్క అట్లా అయితాం
ఆ సిగ్నల్ ఉండలేదేమో లోపల
చక్క చప్పాల ఏమేం చేస్తున్నారు
ఇట్లు చేసింది టుడే నేను వాటర్ లో కలుపుకొని ఇంకా అప్పటికప్పుడు అట్లా పోసుకోనిండేదా
ఆ కొంతసేపు అది వాటర్ కలిపినాక సోడా పొడి ఉప్పు వేసి
ఆనులే
కొంచసేపు పది నిమిషాల తర్వాత అట్లా పెట్టేస్తే
ఉ ఉ మేము చేస్తాము కొంతమంది నైట్ నైటే వాటర్లు ఏసి నానబెట్టేస్తారు కొంతమంది ఇట్లైనా చేసుకోవచ్చు దోసలేకి చట్నీ అనా
చెట్ ఏస్
ఉమ్ ఏం చట్నీ చేసిండేది చినిగిత్తినాలేసా
ఆ చెన్నగిత్తనల్
ఉ మేము ఎట్లాంటే చేసేది చట్నీయే శన్నగిత్తనాలు వేస్తాము పప్పులు వేయము శనగిత్తనాలును పుదీనా ఉంటుంది కదా అది కొత్తిమీర పచ్చికొబ్బరి ఉంటది కదా
ఆ
అవి ఏసి చేస్తారు ఇక్కడ ఎక్కువ కర్నాటకళ్లు చట్నీ అంటే గ్రీన్ కలర్లో వస్తుంది మామూలు మా అమ్మొల్లు ఇంట్లో అయితే పప్పులోను శనగిత్తనాలు ఆ ఇది టమోటా ఉంటుంది కదా టమోటాను పచ్చి కొబ్బరి ఒక్కోసారి వేస్ సాము ఒక్కొక్కసారి ఏం
మేమైతే పచ్చికొబ్బరి అనిక్క పచ్చి కొబ్బరే
అవున
చెనగిట్నాలు పచ్చిమిరకాయలు కానీ ఒక్కొక్కొసారి ఏమి చేస్తాను చేసేకి హీరోజ్ ఏమి చేయలేదు ఉంటే వేస్తా లేక్
ఉహు అంటే పచ్చి కొబ్బరి హెల్ త్ కి చాలా మంచిది అంట కొలెస్ట్రాల్ జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది బోన్స్ ఉంటాయి కదా మనకి ఎముకలు దానికి చాల స్ట్రెంత్ అంటరు పచ్చి కొబ్బరి ఎక్కువ తింటే
మా ఇంట్లో పప్ పచ్చి కొబ్బరి వేస్తే మళ్ల తినరు
అవున్ లె
శని శనక్కయలు వేరే పె శనక్కయలు లేక్కకుండా పచ్చికారం మాదే కొంచెం ఏంం టి అవన్నీ చేసి పెడితే ఇంకా తింటారుా
అవున్ లే మామూలు ఈ దోశ లె మామూలు దోశ ఎస్ మము అంటే బియ్యం పిండి దాంతో దోశ చేస్తే మేము ఆల్లు పల్లం ఉంటుంది కదా అదీను చట్నీ రెండు చేస్తాము
మా ఇంట్లో దోశలు ఒక త్రీ డేస్ దాక అయిపోయిందంటే ఇంక దోశలకి చేయాల్సిందే
హు అంటే వంట సోడా ఎక్కువ వేస్ కోవద్దు వంట సోడ ఎక్కువ వేస్తే గ్యాస్టి్రిక్ అంట అది
ఆ ఏయ్ నక్క ఎక్కువ అంటే మామూలు మేము బియ్యం నాన్ పెట్టుకొని పెట్టుకొని వేసింటాం కదా
ఆ
దానికైతే నేను అస్సలు ఒక్కొక్కసారి వేయన్ కూడా వేయన్
నవున్ లె
ఇంకా రవ్వ దోశలు పోసినప్పుడు వేసుకుంటా రాగి దోశలు
ఆ రవ్వ దోశ నేను వేసినలేదు బయట బయట్ పోయినప్పుడు తిన్నాను హోటల్స్ లో బాగుంటుంది క్రిస్పీగ వస్తుంది చున పల్స్ బాగ వచ్చింటుంది కానీ ఇంట్లో వేసన్లేదు ఎప్పుడు
మేము ఇంట్లో ఎక్కువ నా కొడుకు అడిగిన ఇప్పుడు ఇంక వెంటనే కావాలి కద అన్నప్పుడు ఇంకా నేను అట్లే చేసేది
ఆ
లేకుంటే ఇక వీడు బాగోలేదు కదా పెద్దోడికి చిన్నోడుకి చిన్నోనికి బాలేదు అన్నాగ రాగి గింజ తాగిన చేసిన కూడ తాగలేదా అందుకని ఇంక రాగి ముద్ద చేసిన తిిన లేదు రాగి దోశల అయితే బాగ తిన్నాడు
ఉ
ఇంకెట్లా మంచిది కదా హెల్త్ కి అన్నట్టు ఇంకా అదే చేసి పెడితే
ఇడ్లీ కూడ చేస్తారు రాగి పిండితో
ఆ అక్క చేస్తారు కానీ అది ఏమో నేను ఎప్పుడు ట్రై చేయలే
ఉ
అది ఎట్లా చేస్తారు అక్క
నార్మల్ గార ఇది ఇడ్లీ రవ్వ ఎట్ల అడుచుకుంటాం బియ్యం తి ఆ బియ్యం దాంట్లోకే రాగులు కూడా నానబెట్టుకని ఉంటమా హలో తినీపిలే
హలో
తినిపిలేదా ఆ
ఆ లేదక్క నాకు ఒక కాల్ వచ్చన ఆ చెప్పండి అక్క బియ్యము
ఎట్లా నానబెట్టుకుంటాం ఇడ్లీ రవ్వ ఎట్లా నానబెట్టుకుంటాం ఆ తరేగానే రాగులు నానబెట్టుకుంటాము నాన్ పెట్టుకొని మిక్సీకి వేసు కుంటాము ఉద్దీబ్యాళ్ళు అవి వేసుకుంటాం కదా ఆ తరని వేసుకొని ఇడ్లీ రవ్వది ఎట్లా మిక్సీకేసుకొని నైట్ అంతా పెడతాము సేమ్ అట్లే ఇది పెడతాము లేదంటే దోసపిండికి అప్పుటికప్పుడు కలుపుకుని ఎట్లా పెడతాము అట్లే ఇది కొంచెం గట్టిగా కలుపుకొని అ ఇడ్లీ దాంట్లోకి వేసుకొని నెయ్యి పట్టించి దాన్లకి మేము ఇక్కడ ఎట్లా అంటే ఇడ్లీరవ్వ అస్సలు వాడేదే లేదు మేము కర్ణటక సైడ్ ఇడ్లీ రవ్వ కూడా అమ్ అమ్మరు చానా తక్కువ అమ్ముతారు కానీ ఎక్కువ వేసేదంటే బియ్యం దోసపిండికి ఎట్లా చేసుకుంటాము ఆడిచ్చుకుంటాము సేమ్ అట్లనే కొంచెం గట్టిగా ఆడించుకుంటాము అదే ఇడ్లీ చేసేది దాంతోనే అవునా
నేను ఒక్కొక్కసారి అట్లే చేస్తాను మాఆయన తెచ్చినప్పుడే ఇంకా వేస్ట్ కాకూడదు అన్నట్లా అట్లే చేసేది ఇంకా నేను ఇంగ గట్టిగా ఆడిచ్చుకోండేది
బియ్యం పిండితో బియ్యంది దోస పిండితో ఎట్లా చేస్తామో ఆ తరత చేసి ఇడ్లీల్ చేస్తే తెలీదు ఎప్పుడు ఇడ్లీ రవ్వతోనే చేస్తా ఉంటిమి ఇడికి వచ్చినాక తెలిసింది నాకు క్కూడా ఇన్ని రోజులు అక్కడ ఉన్నప్పుడు తెలిదు ఇట్లా చేస్తారు అని ఇక్కడ వచ్చినాకే చూసింది
ఇక్కడ కూడా అంతే అక్క మా అత్త వాళ్ళ సైడు తెలీదంటా నేను వచ్చినాకే నేను వచ్చినాకే ఇది దీన్లతో నేను ఇడ్లీ చేసిండేది బియ్యంతో
అవ్ అండి
మా అత్త దీంట్లో కూడా చేయొచ్చా అని అంటుంది మా అమ్మ వాళ్ళ సైడ్ కూడా ఎక్కువ అట్లే అక్క
తెలుదు ఇడ్లీ రవ్వని తెచ్చానే
ఆ మళ్ళీ మా అమ్మకి ఏమో అమ్మ ఎట్లా ఆడిస్తారో నాకు తెలీదు అంటుంది అలా
ఆ ఆడిస్తాలే
త త్త
ఉ మధ్యాహ్నంకి ఏం చేయలేద ఆ పోయిన్నారు ఈరోజు రేపు వీక్ ఆఫ్
మధ్యాహ్నం ఎవరు లేరక్క ఇంట్లో నేనొక్కతే బాబు ఒక్కడే ఉన్నాడా
అవునులే
హలో
ఇంగ మిరు
మా అత్త వాళ్ళు మా మామోళ్ళు ఆ అన్నమేముంది అన్నం లేకి ఏదో చేస్కోలా అన్నం చేసిన
అవునులే
ఏదో ఒకటి
మీ అత్త వాళ్ళు ఊరుక్కు పోయిండారా?
ఆ హాఁ ఏదో బయట మీటింగ్ ఉందని పోయినార
మ్మ్ హుఁ నువ్వు ఇంట్లోనేనా జాబు ఏం లేదా?
లేదక్క బట్టలు కుడ్తనక్క
ఓ మిషన్ కుడ్తవా
హలో ఆఁ మిషన్ కుడ్త అయిందని ఇంక నేనిప్పుడు కుట్టలేదు తర్వాత కుడుత
మ్మ్ అవునులే అంటే నార్మల్గా డ్రెస్సెస్సు జకెట్స్ అన్ని వచ్చా
మ్మ్ వచ్చక్క డ్రెస్ కుడ్త జాకిట్లు డిజైన్ జా బ్లౌజులు
మ్మ్ ఎంత తీసుకుంటావు కుట్టేదానికి
మామూలు జాకిట్ అయితే ఇక్కడ మాక్కళ్ళంత నూట యాభైయాక్క
ఆ అంటే లైనింగ్ వేసి జాకెట్ కుడ్తేనా
ఆ లైనింగ్ వేసి కుడ్తే నూట ఈ ముప్పై గాని
అవునులే ఓ అంటే ఇది నార్మల్ సింగిల్ది వస్తుంది కదా లైనింగ్ ఎకోకుండా నార్మల్ది కుట్టించుకుంటారు కదా అది
అది ఎనవైయాక్క
ఏటీ రూపీస్ హా ఓ మీకె మేలప్ప ఇక్కడ నార్మల్ అది కుట్టించుకునే దానికే లైనింగ్ లేకకుండా సింగిల్ది కుడ్తరు కదా అది నూట ఇరవైయ్యి నూట ఇరవై నూట ముప్పైయి లైనింగ్ ఎసి కుట్టేదానికి కి నూటయాభై రెండు వందల యాభై
నేను గూడ మా అమ్మ వాళ్ళ ఊర్లో కుట్టించుకున్నాను ఏం లేదక్క బాహు ఫుల్ హండ్స్ బ్యాక్ హుక్స్ ఒకటే పెట్టించుకున్న దానికి ఐద్ జోన్నలు తీసుకున్నారు ఒరేయ్ బాబు నేనే కుట్టుకుంటాంటి గదా
ఇంక్రీజ్ చేస్కూంట పోతారు నువ్వు నెక్ డిజైన్ వేరే పెట్ పెట్టించుకున్న హ్యాండ్స్ డిజైన్ వేరే పెట్టించుకున్న దాన్ని బట్టి రేటు ఇంగ బోట్ నెక్ ఆ జాకెట్ లో కుట్టించుకున్నావు అంటే ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ నలుగొందల యాభై నుంచే ఇంగా అటు నుంచి ఇంక ఇంక్రీజ్ సిక్స్ హండ్రెడ్, సెవెన్ హండ్రెడ్